ఏం చేయలేదండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఉ బాగున్నాం
తిన్నారా
న్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాము కాలేజ్ తొందరగా అయిపోయిందా ఈరోజు అధ్యహ్నం మధ్యాహ్నమే వచ్చేసిన క్లాసులు జర హా కాలేజ్ లో ఫెసిటా
హుహు స్పోర్ట్స్ ఏమైనా జరుగుతాన్నాయా
ఆ జరుగుతానింది అండి ఈరోజు అంటే స్కూలో ఉన్నప్పుడు స్కూల్లో కాదు ముందు కాలేజ్ లోని ఆ స్పోర్ట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు పోతాంటమి ఇప్పుడు వేరే కాలేజి కి వచ్చేసినాము ఇప్పుడు స్పోర్ట్ ఏం స్పోర్ట్స్ జరుగు తన ఏం జరుగుతన్న కూడా తెలియదు
అవును
తిరిగి ఆ కాలేజ్ లో తిరిగినప్పుడు ఇది హో జరుగుతంది ఇది జరుగుతంది అనేసి
ఆ అంటే ఇక్కడ క్లాస్ లు ఒక పక్క జరుగుతా ఉంటాయి స్పోర్ట్స్ ఒక పక్క జరుగుతానే ఉంటాయి
ఆ ముందు ఉన్న క్లాస్ లో అయితే ఇంకా స్పోర్ట్స్ జరిగిందనుకో అందరు ఆ
ఆ
ఇంక డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఈరోజు మా కాలేజి లో డెకరేషన్ చేస్తున్నారు కానీ అంటే జాతరలాగా ఉంది అంటే జాతర ఫీల్ తేస్తుంది కదా అట్లా ఉంది డెకరేషన్ అంత అంటే బానే ఉంది బాలేదని చెప్పోదు బావుంది అంత ఆ ఆ సారి ఇంకా బాగుంనింది సారీ తో
ఆ
మీ కాలేజి లా ఏ ఏం జరుగుతాంది ఇంకా
కాలేజ్ లో ఈవెంట్ జరుగుతా అంటే జరగట్లేదు రేపు స్టార్ట్ అయితుంది
ఆ
హు
అంతా రెడీ చేసుకుంటా
అంతా డె కరేషన్లు ప్రిపరేషన్ లోనే ఉన్నారు అందరూ
ఆ మేము ఈరోజు కాలేజి కి హ ఈ రోజు కాలేజ్ వెళ్దామా ఈరోజు టూ పీరియడ్స్ అటెండ్ అయినాము క్లాస్ ఇంకా లాస్ట్ పిరియడ్ ఆ సార్ రానిస్తారు లే అనేసి మేము అ అలా తిరిగేసి చూసేసి వద్దాం అనేసి వెళ్లామా కాలేజా ఇంకా అట్లే క్యాంటీన్ ద గ్గర పోయేసి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంకా అంటే టెన్ మినిట్స్ కె వచ్చేశి న మళ్ళీ ఆ క్లాస్ కి టెన్ మినిట్స్ లేట్ అయింది అంతే ఇంకా డోర్ తీసినామా సార్ వచ్చేసి న్నావు అన్నారు మళ్ళీ ఇంకా ఆ ఇంకా వచ్చేసినాము మళ్ళీ తిరిగనికి పోయినాము
ఆ హ్
అంటే అవి కూడా చెప్పనికి బాగుంటాయి బంక్ కొట్టడం
ఉమ్ చేస్తే అన్ని ఇప్పుడే ఎంజాయ్ చేసేయాల తర్వాత మళ్ళీ చేయలేము
అవును
మీరు బంక్ కొడతారా క్లాస్సేస్
ఉమ్ కొడతాము అప్పుడప్పుడు కొంతమంది స్ట్రిక్ట్ లెక్చర్స్ అనే స్ట్రిక్ట్ గా ఉంటారు కదా కొంతమంది లెక్చరర్లు
అవును
వాళ్ళ క్లాసులకి బంక్ కొడతా ఉంటాం అప్పుడప్పుడు
ఆ మేమైతే ఎప్పుడు బంక్ కొడతనే ఉంటాం అండి బయటికి వచ్చి ఆ ఫ్రెండ్స్ తో అందరం అంటే కొంతమంది పర్మిషన్స్ చెప్పిస్తారు కి అట్లా అటెండెన్స్ పడుతుంది
ఎ
ఉమ్ బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తింటాము ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ కాలేజ్ లో అట్లా తిరిగేసి మళ్ళీ కొంచెం బయటికి పోయి మళ్ళీ వస్తాం క్లాస్ కి అ
ఎందుకు స్పోర్ట్స్ చూస్తారా మీరు అంటేనే అంటే ఇవి క్రికెట్ కానీ ఆ
క్రికెట్ ఆ నాకు అసలు అ కొంచెం కూడా ఐడియా లేదండి మూవీ కాదు మీరు చూస్తారా
ఉమే నేను క్రికెట్ చూస్తాను బాగా
అంటే అని తెలుసా క్రికెట్ లో ఎన్నెన్నో ఉంటాయి కదా
అంటే మొత్తం ఫుల్ ఐడియా ఏం లేదు కొంచెం ఉంది అంతే ఉమ్ ఇప్పుడు మ్యాచ్ జరుగుతా ఉంటుంది కదా వరల్డ్ కప్ కానీ ఐపిఎల్స్ కానీ ఆ అవి చూస్తా ఉంటా ఉహుమ్
ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగింది అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగపోతాంది అంటే ఏ ఏ ఏ కంట్రీస్
ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయితుంది
ఆ
ఉమ్ మొన్ననే వరల్డ్ కప్ అయిపోయింది ఇండియా విన్ అయింది
ఆ
ఆమ్
ఇండియా విన్ ఐనా ఇప్పుడు మా సైడ్ అంటే ఎంత మంది గట్టిగా వెలిసినారో అసలు అర్ధరాత్రి అది కూడా
ఆమ్ నేను సగం మ్యాచ్ చూసినా ఆ తర్వాతనే అర్థం అయిపోయింది ఎట్లా ఇండియా విన్ అయి తుందని పడుకున్నా ఆమ్
ఇంకేంటండి విశేష
చెప్ప సోషల్ మీడియా యూజ్ చేస్తారా మీరు బాగా
ఆ తెలిసిందే కదా ఇంకా రిల్స్ చూస్తూ ఉంటాము ఎప్పుడు చూసినా ఉండేదే ఆ మళ్ళీ ఏంటో అండి అంటే ఎవరెవరో రి రిక్వెస్ట్ పంపుతారు ఆరవై రోజు టీని
ఆ
ఆ అసలు ఆర్సిబి ఆర్సిబి ది అంటే అయితే మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అనేది చే
అవునే
ఇంకా ఫేస్బుక్ ఫేస్బుక్ ఏం లేదు నా యూజ్ చేయనండి అసలు
ఏ
మీకు ఉందా మీరు యూజ్ చేస్తారా
నేను యూజ్ చేస్తాను ఇన్స్టా స్నాప్చాట్ యట్యూబ్
ఆ
ఫేస్బుక్ నాతో కూడా లేదు హ్మ్
అది కాక మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా వస్తున్నాయి అదేలా అంటే ఫొటోస్ లీక్ అవ్వడం కానీ అంటే బ్లాక్ మెయిల్ చేయడం కానీ సోషల్
అంటే మన డేటా అంతా తీసుకొని వాళ్ళు బ్లాక్మెెయిల్ చేస్తా ఉన్నారు
అవును హ్యాకింగ్ హ్యాకింగ్ చేయడం కానీ
హ్మ్
ఆ అది కాక మళ్ళీ అంటే కొన్ని యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటామా అంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కొని అట్లా రీల్స్ వచ్చి ఈ యాప్ డౌన్లోడ్ చేంటే రీల్స్ ఇంత మాని సంపాదించవచ్చు అట్లా అయితే వస్తాయి
మ్మ్
చేసి అది చేసామా నాకు ఒక ఇది జరిగింది నాకు ఇది రీసెంట్ గానే అట్లా ఇన్స్టాల్ చేసినా లాగిన్ అయినా అకౌంట్ క్రియేట్ చేసిన యాప్ లో
ఆ హ్మ్
ఆ అంటే అకౌంట్ డిలీట్ చేయలేదు అట్లే న్నాను ఇంకా ఆటోమేటిక్గా అద సబ్స్క్రిప్షన్ కి అమౌంట్ వెళ్ళిపోయింది ఆటో పే అయిపోయింది
ఆహా
మళ్ళీ నేను చూసుకోలేదు ఆ రోజే చూసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ కట్ అయింది సబ్స్క్రిప్షన్కి
అందుకే కొన్ని కొన్ని యాప్స్ మనం యూస్ చేయాకుడదు కదా
అది కూడా నిజమే అంటే అది ఇంకా తెలిసొచ్చింది అట్లా జరిగితేనే గా జరి
ఆ అది నిజమే
ఇంకోకటి ఆ ఇంకోటి అయింది అది అది వేరేది కానీ అది పడింది అమౌంట్ ఇంకొకటి పడాల అంటే ఆ రోజు కట్ అయిన రోజే చూసుకోవాలి అంట
మ్మ్
నేను సరిగా చూసుకోలేదు కొన్ని డేస్ కి చూసుకున్నా ఇంకా పోయింది ఫైవ్ హండ్రెడ్
హ్మ్
ఇంకా అన్ని చేసి లాగౌట్ చేసేసి అవును చాలా స్కామ్లు జరుగుతానయి ఎవరి అంటే ఎవరిని నమ్మలేం ఇప్పుడు
ఫ్రెండ్స్ కూడా కొంతమంది డబ్బులు ఇస్తామని తీసుకుంటారు మళ్ళీ ఇవ్వరు
అవును హ్మ్ ఇంకేం
మీ ఫ్రెండ్స్ అంటే టెన్త్ క్లాస్ వాళ్ళంతా నీతో టచ్ లో ఉన్నారా
కొంతమంది ఉన్నారు అంతే మిగతా వాళ్ళు లేరు
ఏ
మీకున్నారా
అ అందరూ లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే
ఆ మాకు కూడా అంతే అండి మళ్ళ జేస్తామా
ఉమ్ సరే